హలో
ఆ ఎన్నీ
హాయ్ మేడం
ఏం చేస్తున్నడి తిన్నారా
తినాలి మీరేం చేస్తున్నారు మేడం
నథింగ్ మడంజస్ట్నించాను సో మీరు స్పోర్ట్స్ గేమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు
ఆ ఉంది మేడం
ఆ మీ స్కూల్ టైమ్ లో కాలేజ్ టైమ్ లో లేకపోతే ఆఫ్టర్ స్కూల్ కాలేజ్ టైం తర్వాత ఎప్పుడనా మాట్లాడారా ఐ మీన్ చేసారా ఆడారా
కబడ్డీ ఖోఖో అన్ని వాలీబాల్
ఎక్కువ ఏ గేమ్ అంటే ఇష్టమండి మీకు
మేడం
ఏ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం ఏ గేమ్ ఎక్కువ ఆడతారు
నేను వాలీబాల్ అంటే నాకు చాలా ఇష్టం మేడం
వాలిబాల్ ఆడు తర వావ్ గ్రేట్
ఉ
ఇప్పుడు స్కూల్ టైమ్ లో ఆడే వాల్ల కాలేజ్ టైమ్ లో ఆడేవాళ్ళ
స్కూల్ టైమ్ లో అడేదాని స్కూల్ టైమ్ంలో
స్కూల్ టైమ్ లోనా సో ఎలా జరుగుతుండేది మీ దంటా
బాగా జరుగుదు
ఏమేం గేమ్స్ పెట్టేవాళ్ళు
మా స్కూల్ లో అన్ని గేమ్స్ తారు మేడం మొత్తం ఎన్ని ఆల్ ఆల్ ఫుట్బాల్ ఖోఖో ఖోఖో కబడ్డీ వా వాలిబాల్ ఉమ్ టెన్నిీస్ అన్ని గేమ్స్‌లో క్యారమ్స్ స్ అన్ని అన్ని గేమ్స్ చ అన్ని ఉంటాయి మేడం అల్ గేమ్స్ ఉంటాయి మేడం మీ స్కూల్లో మేడం
నా స్కూల్ అప్పుడు గేమ్స్ అని పెట్టేవాళ్ళు కానీ మేడం కాకపోతే నేనే ఆడేదాన్ని కాదు ఎందుకంటే నాకు ఆడడం రాదు కాబట్టి ఆడలేదు అండ్ నేను ఆడాల అనుకున్నా కూడా అమ్ నాకు రాదు కదా ఒకవేళ్ళ నేను అవుట్ అయితే వీళ్ళందరు నవ్వుతారు మో జడ్జ్ చేస్తారేమో అన్న థాట్ అప్పుడుండే బాగుండే సో అందుకే నేను అప్పుడు ఇంట్రెస్ట్ చూయితే మాట్లాడునాను ఐ మీన్ ఆడలేదు
అవునా మేడంమ్. అంటే మీకు ఒక్క గేమ్ అంటే గేమ్స్ ని. ఎక్కువ ఇష్టపడారా మీరు.
యా నాకు క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం అండి సో క్రికెట్ ఇప్పుడు తమ్ముళ్ళు ఆడతారు కదా స్కూల్లో కాలేజ్ లో అంటే ఈంగ క్రికెట్ ఆడు లేడీస్ గల్స్ ఉంటారు కదా. గర్ల్ స్ ఎక్కువ ఆడారు కదా క్రికెట్ అనిండి.
ఆడరు మేడం చెప్పండి
ఇక్కడ ఆడడం కుదరలేదు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో తమ్ముళ్ళు అన్నయ్యలా అన్నయ్యలా ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఆడతారు కదా సో అప్పు. ఇప్పుడు అడిగేదాన్ని అనమాట ఒక ఐదు బాల్ టెన్ బాల్స్ అప్పుడు తెలివి మనకి ఒక ఓవర్ అంటే తెలీయదు. ఒక ఊరికేన్ని ఇవవాల్సి ఉంటాయ త అసలు క్రికెట్ ఆడడానికి ఎంతకు ముందు కూడా తెలియదు అప్పుడు. సో అలా ఉండేది
హ హా.
ఆహా అప్పుడు తమ్ముడు వాళ్ళ దగ్గర ఆడిగి అప్పుడు ఆడుతుండే ఆఫ్టర్ దట్ మీరు క్రికెట్ మ్యాచెస్ కబడ్డీ అవి ఏమైనా చూస్తారా.
ఆ చూస్తా అంటే టీవీలో చూడు చూడను మేడంమ్ చూడను. ఇన్ ట్రెస్ట్ ఉండదు నాకు ఇంట్లో పని మీదనే ఎక్కువ పని మీద ఎక్కువ పని మీదనే ఎక్కువ పని చేస్తూనే ఉంటాం ఇంట్లో ఈవినింగ్ అవ్వగానే పని అవుతాం. అందుకే నేను చూడను మేడంమ్. క్రికెట్టు మాసార్ చూస్త చస్త ఉంటారు కాబట్టి నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను
హ్మ్ అవున సో నాకు కూడా ఒక. త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే అప్పుడు ఆడడానికి కుదరలేదు బట్ స్టిల్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి అప్పట్లో చూడను ఎక్కువ చిన్నప్పటి నుండి ఐపిఎల్ అని టీ ట్వంటీ వరల్డ్ కప్స్ అని. ఉంటాయి కదా ఆడతారు కద టీవీలో ఇస్తారు కదా సో అప్పుడు చూడలేదు అంత ఇంట్రెస్ట్ రాలేదు చూసినా కూడా ఏమ అర్ధం కాదు కాబట్టి ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి ఆడడానికి ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు ఇప్పుడు ఆడాల అన్నా కుదరద్ ఏదో. అడుదా మన్న కుదిరకిదు ఆఫ్టర్ మ్యరేజ్
షెటిల్ ఆడతారా మేడంమ్ మీరు.
ల్ ఆడతాను అండ్ ఇంకోొటి ఏంటంటే ఇది వరల్డ్ కప్స్ జరిగినప్పుడు అన్ని మ్యాచెస్ చూసాను అండ్ ఐపీఎల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయి తడ్కల్ సీజన్ కూడా స్టార్ట్ అయితాది సో క్రికెట్ అంటే కొంచెం ఇష్టం మేడంమ్ అలా చూస్తాను నేను
షెటిల్ మాత్రం తక్కువ ఆడుతారా మీరు.
ఆ షటిల్ అంటే ఇప్పుడు మనకి. ఆడడానికి ఎవరోొ ఒకలా ఆడుకోవచ్చు కాగానీ టైం ఉండదు కదా మేడంమ్ ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు కొంచెం బిజీ బిజీగా ఉంటుంది సో అండ్. వేరే వేరే పనులు కూడా ఉంటాయి కదా ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఆడుకోవచ్చు అనుకుంటగా వేరే పనులు ఉంటాయి కదా సో ఆ పనులు చేసుకొని లేకపోతే మన బ్యాంక్ పనులు ఉంటాయి అవి కా హాలిడేస్ లో కంప్లీట్ చేసుకొని అండ్ అలా కొంచెం టైం సరిపోదున్నమాట ఇలా గేమ్స్ ని వాటి సో నేను కూడా ఏంటంటే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ క ప్రిపేర్ అవుతున్నా కాబట్టి సో నాకు కూడా ఆడే ఇంట్రెస్ట్ లేదు ఎవరనా ఆడితే ఆ ఇంట్రెస్ట్ ఎంతసేపు ఆడితే అంతసేపు ఆడతా గాని ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు అమ్మాయిలు కూడా ఎవరు లేరు వాడడానికి ఇప్పుడు ఉన్న అమ్మాయిలు కూడా వాళ్ళకి రాదు ఇంకా రాని వాళ్ళతో ఇంకా కాకు అది కాకుకి తీసుకోవడం అంటమంటే అబ్బా. చీకాక్ అండి నాకు అయితే.
అ మేడం అంటే చిన్నపిల్లలు లేరా మేడం ఆడ
చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కదా స్కూల్స్ ఎగ్జామ్స్ అని అలా హడ ఊళ్లో ఉన్నారు సో గర్ల్స్ గాని బాయ్స్ అంటే అబ్బాయిలు కూడా ఉంటారు వాళ్ళు మస్ పిన్ని పిన్ని పినియన్ అంటారు కానీ సో వాళ్ళు ఇప్పుడు రావట్లేదు ఎందుకో మరి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళది ఇప్పుడే టెన్త్ అయిపోయింది నాకు తెలిసిన వాళ్ళది అండ్ వాళ్ళు కొంచెం ఏమైనా సీట్ కోసం ట్రై చేద్దాం అని చెప్పేసి కోచింగ్ తీసుకుంటున్నారు.
మేము మేమైతే షటిల్ బాగాడుతాం మేడం నేనైతే ఇప్పుడు కూడా ఆడతాను
అవున మేడంమ్.
నా పులిష్టం సిటిలాంటే మా పక్కన ఉన్నామే ఒక్క
అంటే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజా.
మ్యారేజ్ అయసా మ్యారేజ్ అయినళ్ళ మ్యారేజ్ అయిన అళ్ తోని మా పాపతోని అట్లా మా బాబుతోని అట్ల షెటిల్ ఆడతాం మా పిల్లలు తీసుకొస్తారు. ఇప్పుడు కూడా ఆడతా ఉంటవు ఇ మా పక్కన అయితే కొంచెం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఆమె నాకు పిలువట్లేదు కానీ సంఢే వీటి బాగా అడతది కొత్తగా వళ్ళందమె
ఆరెంయ్ హ్మ్ అవునండి.
కొత్తగా పెళ్ళి అయింది ఆమె ఇప్పుడు కొంచెం ప్రెగ్నెంట్ కాబట్టి. మ ఆడ ఆడలేకపోతున్నాం ఇప్పుడు మా పాప వచ్చింది మా పాపతో ఆడ ద్దామని చూస్తున్నా క్యారంమ్ ఆడతాం ఈవినింగ్ పూట క్యారంమ్ కూడా ఉండు క్యారంమ్ కూడా ఆడతాం మేము మా పిల్లలతోనే మేడంమ్ మీ క్యారంమ్ ఆడతారా మేడంమ్. క్యారం బోర్డ్ క్యారంమ్.
క్యారమ్స్ మా ఇంట్లో ఉంది కాని అవీ ఆడడం నాకు రాదండి.
టాక్ టాక్.
అడి సో అది ఎక్కువ ఆడాను. ఇంకా వేరే గేమ్స్ ఆడుతారు. లక్లూడో చెస్ ఇలాంటివి వాడతారా
ఆడతాను మేడంమ్ మా పిల్లలు ఆడిపిస్తారు మాకు ఏది పడితే ఆ పిల్లలు గేమ్స్ బాగానే ఆడిపిస్తారు మాకు ఆడుతూనే ఉంటాం అన్న అన్నీ ట్రై చేస్తా
చూక్ చెట్. ఏమన్నారు కోరిన్ హర్ హు హూ.
మేడం
చెప్పండి ఎలా సో మీకు చెస్ చెస్ ఇంట్రెస్ట్ ఉందా.
ఆ చెస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు మేడం, చెస్ నేను ఆడను ఎక్కువ. మీరు ఆడతరా మేడం చెస్.
యా అడుతానండి ఎందుకంటే ఎవరన్నా అంటే ఇప్పుడు మా తమ్ముడికి చెస్సొచ్చు కాబట్టి సో నా అతనితో ఆడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఆడకపోతుండే ఎందుకంటే ఇక్కడ చెస్బోర్డు ఆడడానికి లేదు అండ్ మొబైల్ లో ఆడదాం అంటే అది హార్డ్ లెవెల్స్ ఉంటయి ఎం దుకంటే అది కంప్యూటరైజ్డ్ అది అడ్డంమా మళ్ళీ ఇది రెండు కొంచెం డిఫరెంట్ ఉంటది కదా. కాపోతే మనం నేర్చుకోవాలంటే అది కరెక్ట్. సో మీరు ఆడతారా మేడం షటిల్లు.
షటిల్ ఆడతా మేడం, నేను బాగానే ఆడతాను షటిల్.
తున్నార.
అదర్ గేమ్స్ అంటే ఇప్పుడు ఏం ఏం ఆడట్లే మేడం, ఇంట్లో పని ఎ క్కువ అయితంది మా పిల్లలు రాలే మానస మా పిల్లలు వస్తే హాలిడే వస్తే
అవునా మేడం. ఎలాంటి గేమ్స్ ఆడతరు.
పిల్లలతో క్యారమ్స్ ఆడతాం. ఓ మళ్ళీష టిల్ ఉంటే షటిల్ ఆడుతా మల్ ఇంకా వేరే వేరే ఇప్పుడు పిల్లలు పేపర్ మీద ఏదో రాస్తారు కదా మేడం అదే గేమ్స్ ఆ లాంటిదు. మళ్ళీ చెస్సు చెస్సు ఆడిపిస్తరు మా పిల్లలు అప్పుడప్పుడు ఆడతా ఉంటం.
యా మనం ఫిజికల్ గా ఫిట్ ఉండాలంటే ఫిజికల్ గేమ్స్ కొన్ని ఆడాలండి. ఎందుకంటే యా ఆడతేనె మన మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. ఓకే మేడం
ఊ ఓకే మేడం